శ్యాకు స్వాగతం
ఆ
నమస్కారం
నమస్కారం గుడ్ మార్నింగ్ ఎట్లా ఉన్నారు ఏం కథ
ఉన్నది ఏం లేదు కాలి
తిన్నారా
ఇప్పుడే వంట అయింది కూసున అట్లా
ఏం కూర ఒండిరు
ఆలుగడ్డ చేసిన నిన్న కూరగాయల బండి వచ్చింది. కోలేదు కతం ఇయాల కూరగాయలే లేవు లాస్ట్ ఆలగడ్డ ఉంటే ఆలుగడ్డ చేసిన
హ్మ్ నిన్న ఉగాది పండగ మంచిగ జరిగిందా
ఆ జరిగింది గాని మంచిగా ఏం జరగలే మామూలుగానే జరిగింది. అక్కడ మంచిదారు కూడా అంటే ఏమి ఉంటది చేయన ఒకటె ఉంటది
మా ఎవరుకన్నాదే అదే తినడంమే
మాన దగ్గర పచ్చడ కూడా చే వసుకోలే ఫస్ట్ టైం మా ఇంట్లో చేసుకోవడం కాని పచ్చడి కూడా చేసుకోనే అంత అదృష్టం అనమాట. మన
ఉహు మాఇంట్ల చేశినా మా సగం సగం చేసిండు ఆ వేపుజా కొంచెం అక్కడి నుంచి వేరేకడినుంచి తీసుకొచ్చి ఇంత చేసినం ఉప్పు కారం వేసేసరికి గుంతలొ పోసుకునేసరికి కారం
కారం ఎయ్యరుగ ఏతారా
లైవ్ చేత్తారట షడ్రుచులు కద అండి మీ వేప పువ్వు, మామిడికాయ, చింతపండు, బెల్లం కార్ కారం ఉప్పు కారం అంటే లైట్గా అట్లా అది కూడా ఒకటె ఒక రకమైన రుచే కదా కారం
అదే అద ఆరే ఉంటాయి రుచులు షెడ్ రుచులు అంటే
హ్మ్ ఎం ఉంట్లాయిలే
వేపాకయ వేప వేపపూవ్వు చింతపండు బ ఉప్పు
బెల్లం
బెల్లం తీయ్యటి దానికోసం చింతపండు
షెడ్ షెడ్ రుచులు అంటే ఆరేనా
ఆరే ఆరే అన్నట్టు గుర్తు నాకైతే చిన్నప్పుడు చదువుకున్నా.
ఉహుమ్ బచ్చలు చేసిర
చేసినాం బచ్చాలు చేస్తానపుడు ఏమైందంటే అసలు మంచిగా నేను ఎప్పుడు చేయలేదు బచ్చాలు చేయలేదు ఎప్పుడు మా పెళ్ళైన కొత్తలో ఒకసారి ఉగాది పండకు ఇడినే ఉంటే చేయ బచ్చలు చేద్దామా అన్నారు. అదే చెయ్య అంటే మ అత్తమ్మ ఏం చేసింది షనగపప్పు ఉడకబెట్ తింది నూరు బుజ్జి ఇట్ల మాములు నూరు అన్నది. నేను ఇగ మ్ నూరుమానది మేత నారకపోతే తిడతాది అని మెత్తగా నూరిన బెల్లం తీసుకొచ్చి అక్కడ పెట్టింది. బెల్లం తీసుకొచ్చి పెట్టింది. బెల్లం కూడా మొత్తం మెత్త దంచు అన్నది. అంటే ఈ మెత్తగా అది కాని మా దగ్గరికి మన పిండి మిక్సీ లో పడుతది కానీ పిండ వచ్చినపుడు చేష్ణ ఆ చేస్తే ఇ నీళ్ళై రోకలి నిండి కింద పడిపోయింది అనమాట. మొత్తం అంత ఘనమైందనమాట బాగా అయింది వాటర్ వాటర్
ఆ బెలంగా కలిపితే మొత్తం జీగారు ఐతాయి
ఆ అదిగుడ ఓదన్న విష్యం నాకు తెల్వద్ అసలు అది చేసిరో అప్పటి వరకు అదంతా మా బావకే వడ వొశిండు వడ వొషి ఆ పిప్పి తోటి చేసిండ చేష్ణ అప్పుడు బచ్చాలు ఇగ నాన్ అందర అన్నారు గిట్లో చేసినవిందే ఎప్పుడు చూడలేదంటేనే అసలు సుసుడే ఫస్ట్ టైం ఎప్పుడు చేయలేదు సూడలేదు మా వైపు చేసుకోర్ సక్కగా ఎప్పుడు సూడలేని చెప్పిన ఇగ అప్పుడు సప్పుడు దేకా ఉన్నారు తెలిసి చేస్త తజిడ్తార్ కావచ్చు మళ్ళా పెళ్ళైన కితల్నే కాబట్టి ఎవల్ ఎం అన్లే మళ్ళా నిన్న చేసిన నేను బచ్చలు
మాది కూడా మా అత్తమ్మ మిక్సీ వట్టమని చెనగపప్పు ఇచ్చిపోతే నేన్ కూడా మెత్తగా వట్టిన
హ్మ్
పట్టినా బెల్లం ఇగ ఆమేమో ఇది మెత్తగాయింద్ మరి బెల్లం ఏం జెతదాని అని ఇగ ఆమెకె బెల్లం ఉను అ చెనగపప్పితే కలిపింది చేసింది గాని పుల్లు రొట్టె బాగా మందంగా వెట్టేసరికి అదంతా రొచ్చి జోర్కు జోర్కు అయిపోయింది రొట్టే తింటే అది ఉడబికుతంటనే మొత్తం ఉషపోతంది
ఆహ నాక్ అట్లనే జోరుకు జోరుక అయితే మళ్ళ నేమేం చే మేత్త ఉడాకావాతే రైస్ కుక్కర్ లో పెట్టి మేత్త కొడుక పెడుతే ఉడికింది మొత్తం చ్చినా ఏ పిసుకీన్నాక పిసుకుదానే మల మేత్తగాయింది మొత్తం బెల్లం ఫుల్లు బెల్లం ఉన్నది మా ఇంట్లో మూడు నాలుగు కిలో బెల్లం ఉన్నది అంటే బెల్ల మరి మరి ఎంతేసుకున్న తీయగా ఉండాలనిషి మరింత ఏష్ణ మళ్ళ వాల్ అది ఇది మొత్తం మం పిస్కినా
హ్మ్మ్
గిన్నె నిండినయ్ ఆ నీళ్లు నీళ్ళే అని మొత్తం అయితే ఏం చేసాడో ఎట్లా చేసడు అని మళ్ళా వేరే గిన్నెల కొచ్చి చిన్ని మూడు నాలుగు వరుసలుగ చినిల వొసి కొంచెం వాటర్వటర్ కొంచం సెట్ అయింద్ ఇగ
హ్మ్
ఇగ కొంచెం ఉడక వేట్టినా మళ్ళ దాన్ని మర ఊడ్కవేటిన దగ్గరకి పెడితే దగ్గర కూడా కాలేదు
లూజ్ అయిద్ ఇంకా
వేడి మొత్తం పోచ్చి మూడు నాలుగు వర్సాలెశి ఆలేసి ఓడ పోసి ఇగ రసం ఇంకేం చేసినా ముద్దలు ముద్దలు ఇప్పుడు ముద్దయిటాటు చేసినా ఇదైతే గట్టిగ పిండి ఇగమాల ఉతిధి నోట్లు ఏసుకని జూతే టేస్ట్ లేద్ ఏం లేద్ చప్పగానిపిస్తాంది క చిన్నపుడు ఇంగేనో అది అట్లా అయ్యేసరికి ఇగ చేసినాం మాల ఎట్లా రా దేవుడా అని ఆ రసం బిండిన రసం పక్క పెట్టుకొని చెంచా తోటి మన గర్జెలగా దాంట్ల ఎత్తర్ అట్లా ఏష్ణ ఇగ
హ్మ్ హు
రోటేలకి చేసిన రోటలకి చేసి దాని పిప్పేసి ఆ ముద్ద ముద్ద కార్ల పెట్టి పిప్ ఏచి దాని మీద కొంచెం రసం పోతే ఆయన మస్తుగా జరుగు దాని ఇగ ఎలాగీలాగా పోసుకుంటా మంచిగనే ఒచ్చినాయి
హ్మ్ తిన్నారా అండి ఎవరేనా మరి
ఎవరికి ఇయ్య నేను అట్లాంటి పైయాగల్ చేసినప్పుడు మంచిగున్నాయి మా పిల్లలు మా పెద్దోడు తిన్లే కానీ చిన్నోడయితే పెటిండు ఆ నై నిన్ అసల్ నేను ఎక్కువ చేసుకుంటే బౌండంపిచింది కానీ అప్పటికేను పవ చేసుకున్నా ఈ సారి తెల్స్గ మళ్ళసారి చేసుకుంట అనె నమ్మకం తోటె అరకిల పిండి కలిపిన
ఉమ్
నిన్న ఇల్లా డాడికి ఇగ బచ్చాలంటే ఇష్టం ఏముండవ్ తియట్ది తినడని కతం పురీలు జేష్ణ సగం కంటె ఎక్కువనే ఆ సగం పావ్ కిల పిండి బచ్చలకు ఉంచిన ఉంచినంక అర్దపావు శేన్నప్పు శేనపపు శేనపప్పు ఉడకబెట్టిన ఇగ ఇగ అయ్న కడికి అయ్ చేసుకొవచ్చు అనుకొని ఇగ ఆరో ఏమో నిన్న రెండు దిన్న ఇయాల రెండు నాలుగు లు నాలుగు ఐదొ ఆరో చేశిన ఒకటి చపాతి చె చపాతి పైన మళ్ళ ముద్దలక పెట్టి మళ్ళ ఇంకొ ఇంకొ చపాతి వెట్టి ఇట్లఒత్తిన అది గుడ బా చింది కరాబ్ గాకుండన మల్ల నేను నూనె ఎంచితే ఒకటి కూడా రాకపోవు గని ఎంపు ఎంచిన అంటే రొట్టెల్లక కాల్చిన కవాటి మంచిగ ఒచ్చినయ్
ఆ నూనె లేతె ఎక్కడికి అకడ
నూనె లేతే ఒక్కటి గుడ చేతికి రాకపొవ్ అసల్ నేన్ అసల్ నూనె ఆల్రెడీ పూర్లు జెసిన బాపత్ వేరే దాంట్ల వెట్టిన కాబట్టి
ఉ ఐన చపాతిల కడ కల్తార్ దాన్ని
ఉ ఇవాళ కొంత మంది మా ఇంటి పక్కనఒళ్లు ఆల్పి కాలుస్కొలె
ఉ
ఇప్పుడు గర్జీలుగాంకేం అంటే ఇరవై పోతాయి కదా అని కాళ్తే మంచిగ ఒకటె సారి రొట్టె పెంక మీద అన్ని ఏశిన నేన్ చెశిన ఆడ ఇడ ఏతె అన్ని ఒకసారి వడినయ్ నవ్య
ఉహు అంటే చిన్న చిన్నవగ చేసిన్రు
ఉ చిన్న చిన్నగా అంటే రొట్టె లెక్క చేయ్ ఒకటె రొట్టె లెక్క మొత్తం ఇట్ల మల్శిన సమోస లెక్క మళ్ళి చెశిన మంచినె ఉన్నయ్ అది అంత సరి చేేసుకొలె ఇగ నైటు రెండ మూడు ఉండంగ మూడ ఒకటి ఉన్నదంటే ఇప్పుడు రెండు తిన్నా ఆడ ఒక నాలుగు నాలుగు ఉన్నయ్ అనంగ ఫ్రిడ్జ్ల పెట్న నేన్ ఇప్పుడ్తిన్న
చికెన్ ఆ మటన్ అ నిన్న
నిన్న మొన్న మేమ్ మటన్ తెచ్చుకున్నం నిన్న అసల్ మేమ్ చికెన్ ఏ తెచ్చుకొలె పప్పే
ఆ
అయితే ఏమైందంటే మొన్న మటన్ తెచ్చుకున్నం కేజీ తెచ్చినం మటన్ తెత్తే అది ఇంకా ఉన్నది. మొన్న సొమ్వారం రోజ్ తెచ్చినం అనమాట అయ్తె సొమ్వారం నేన్ నీస్ తినను కావట్టి ఆ రోజ్ పప్ ఓడినం పప్ ఓడితే ఇగ ఆల్లు ఆ సాయిత్రం మొత్తం డీ ఫ్రై లెక్క ఏత్తే ఆ రోజు నైట్ వాళ్ ఇద్దరు తిన్నరు ఇగ నిన్న ఏమైందంటే పొద్ మొన్న మంగళారం రోజు మంగళరం ఆ మంగళరం రోజొ ఏమో తిన్న నేను
రెండ్ రెండు పుటల్ న్న ఇంక కొంచెం అంత ఉండే నెన్ మొన్న బుధారానికి గుడ కొంచెం అంత ఉన్నది
ఆ
ఉండేసరికి ఇగ ఎవ్వల్ ఇగ కెజి కూర గద యాష్టక్ ఒచ్చిన అందరం కలిసి తిన్నం కావట్టి ఎవ్వలకి ఏ తెల్వదు కావట్టి మరి ఇంత అనిపించింది ఇక కుక్కు కొం కొంచెం కొంచెం అన్నట్టు చేసినం ఇగ తిన బుద్ధి కాలే కోలే ఇక్ చికెన్ తెచ్చుకున్న పట్టు అంటే మేమ్ప్పుడు తెచ్చకపోతే అప్పుడు తెచ్చుకుంటం ఊకే తెచ్చుకోనే ఎప్పుడొ ఒక్సారి అయ్తె తెచ్చుకుంటం ఏట్ల అయిన పండుగరోజ్ ఉండదు అని ఎం సూడకుంట ఆహ్ ఏమైయింది చికెన్ తెచ్చిన తిను. చికెన్ తెత అన్నాడు చికెన్ తెత అంటే నేను అసలు వద్దే వద్దు నేను నిన్నే తినను నువైతే తెచ్చుకో ఇగ నువ్వే తిను నువ్వే వండుకొని ఇగ కోపడ్డ ఇగ కోపడితే ఇగ ఎందుకు. పండుగ పూట తీసుకపోతే నా ఇజత్ ఎహ్ పోతది అని ఛైయన అన్నాడు ఏ గింతే ఉన్నది చికెన్ అని చెప్తా తియ్ అన్నాడు. అని అన్నగానే కతం ఈ రెండువేల. లే పప్పు వండుకున్నాము పూరీలకు పప్పు మంచిగా ఉంటది గానీ. పప్పు కి బాగారా చేశినా. ఆహ్ బాగారా కూడా బాగానేంటుందిని బగారు మంచిగా చేసినా ఒక ఫస్ట్ టైం బాగారా చేయడం అంటే వేరే వాళ్ళు. అంటే చేసినా కానీ ఒక్కదాని ఉన్నప్పుడు చేయడం నిన్ననే ఫస్ట్ టైం.
నేను కూడా బాగారా జేషం ఇంత చికెన్ తెత్తే అదే ఒండినం కొంచెం కారం ఎక్కువ అయింది. ఇ ఇగ ఎవరిచ్చిడో ఎవరిచ్చిండో ఇగ తంసప్ తాగుడు వాడు తినుడు. ఎంత తాగితే ఏం ఉన్నది కారం కడుపులో మంట. ఈ మతాది మావూల్ ఉత్తి ప పప్పైనా ఉరితదై. ఇక సిలిండర్ అనేసరికి ఒకటే ఇగ ప్చ్. బాగా కారం వేసినవూ. బాగా మసాలా ఏష్ణవ అంటే అంతే ఎక్కువ ఏం లేదు తింటాటున్నది. హ్మ్ అన్నంలో కాదా మంచిగానే సెట్ అయిందిగాని. సెట్ ఆయె తిన్నం ప్చ్. ఇగ పొద్దుగాల కొంచెం బాగారా ఉంటే అదే ఉను చికెన్ ఏసుకొని తిన్న కూర ఏం లేదు ఇగ. సాయంత్రం వండాలి ఇగ.
ఇగ పొద్దున గింత పప్పు ఒండిన పూరీలకి అని. పప్పు ఒండితే పప్పు పోసుకొని పూరీలు తిన్న. ఇగ బాగారా వెస్కొని పప్పు ఏస్కోని తిన్న నైట్ సాయంత్రం పూట. పెద్ద లోలైయింది.
ఆహ్ ఎందుకు.
ఉత్తుతిగానే పని దగ్గర లోల్లి పెద్దగా పెట్టు నేనే పెట్టుకున్నాలే వాస్తవానికి పెట్టుకొవలనే పెట్టుకున్నాగాని. బాగా లొల్లి అయింది ఇగ. మాటలు ఒకరోజు లేవు సోమవారం రోజే పెట్టుకున్నాం ఇంకా ఆ రోజు లేవు మాటలు ఆరోజు తెల్లరినే.
ఉహ్మ్ ఎవరెవరు.
నేను మా అత్తే.
హ్మ్మ్ ఉహూ.
ఇగ ఆరోజు. అంత ఘనకార్యం చేసింది బాగా అది ఇది అని ఇగ తిట్టి చేసినంది గాను ఇగ తెల్లరి మల మాట్లాడుకున్నాము మల మాట్లాడుకునం ఇంట్లోనే ఉన్నాం ఇగ. ఏం చేసింది నిన్న శ్రీకాకుళస్తున్నాయి కదా అని నిన్న దేవుని కడి పోయిందట పసుపు గిట్ల బొట్ తీస్. బొట్టు పెట్టింది ఆడ. ఇగ మా ఇంటికి రాలే చినోడు సోమవారం నాడు రాలేదు ఉమ్ ఇగ నిన్న ఒచ్చిండు మల్ల. నిన్న కూడా నేను పూరీలు చేతే పూరీలు పంపించినా ఆమె కూడా. బచ్చలు చేసింది ఇగ వాళ్ళకి పెద్దలకు ఇచ్చిందేమో. మళ్ళా మాకు రెండు బచ్చలు వచ్చింది. ఇగ లోల్లి పెట్టుకున్నాము మన మంచిగానే కలిసిపోయినుండే కాని. పని దగ్గర లోల్లి పెట్టుకున్నాము బాగా.
ఇగ అయితనే ఉంటాయి పోతనే ఉంటాయి. మాట్లాడుతున్నా ఇగ మాకు కూడా అయింది నెక్. టూ పర్ పార్ట్ టు లో చెప్తా.
ఉహ్మ్.
మల్లీ కాల్ చేతం.
ఆహ్ సరే సరే ఒకసారి చూసుకోండి టైం ఇట్ల మనం మిస్ అయితే ఇంతసేపు అంతా వేస్ట్ అవుతాది. న్నది చాలా మంది
ఉమ్ లెవెన్ అయితే సరిపోతదిగ.
సరిపోయింది
ఉమ్ ఇంకేం
ఉమ్ సరే ఆ సరే